వినబడుతుందా
హు వినపడుతుంది
ఉహు మరి
హు బాగున్న నువ్వు
హు నేను చాలా బాగున్నా అ ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోయినాయి
ఎగ్జమ్స్ టువల్ క అయినాయి మార్చ్ టువాల్ కి
మార్చ్ టువల్ గా ఎట్లా రాసినావ్ ఎగ్జామ్స్
వాళ్ళే
మన రాష్ట్రం నీ బెంచ్ పక్కన ఎవరు పడ్డారు అబ్బయిలు పడ్డారా అమ్మాయిలు పడ్డారా
మా స్కూల్ అమ్మాయే పడ్డది
ఆహా అవున టాపర్ ఆ
టాపర్ ఆ ఆఆలు కూడా రావు ఆమెకి
అరే సె సెంటర్ స్టిట్ జరిగిందట
అవునవును
మరి అంత స్టిట్ ఆ తలగ ఏంది పనీలే
లేదు అసలు కొన్ని ఎగ్జామ్స్ అది అసలు చెప్తాలే కొన్నిటికి లూజ్ చేసేవారు
ఉహు అంటే ఏ ఎగ్జామ్ లూజ్ చేసిర్రు
ఎ ఎగ్జామ్ ఇంగ్లీష్ రోజు
ఆ ఇంగ్లీష్ లైట్ ఆ ఇంగ్లీష్ రోజులు చేసిరా
మ్మ్
ఎనిమిది లిటర్ల బాట లేకపోతే అందరు శుద్ధి చేస్తారా
ఇన్విజిలేటర్ని బట్టి ఒక ఇద్దరు ముగ్గురు లూజ్ చేస్తున్నారు అంతే మిగిలిన అందరూ సిట్టుగానే ఉన్నారు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో
ఎన్ని మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు
త్రి ఫిఫ్టీ అనుకుంటున్న
త్రీ ఫిఫ్టీ ఫోర్ సేవేంటీ కా
అవునవును
వస్తాయిలే ఇంత సఫ్ఉందిగా ఎక్సమ్ పేపర్లో అయితే అంతా స్టాఫ్ ఉందిగా
హ
త్రీ ఫిఫ్టీ వచ్చే అంత స్టఫ్ ఉందా
నేను అనుకుంటాను నేను రాసిందాన్ని బట్టి అయితే
ఆహా ఓకే హ్మ్మ్ తు మరి పార్టీ ఎప్పుడు తీసుకుందాం మరి
రిజల్ట్ వచ్చినాక మంచి మార్క్స్ వస్తే
మంచి మార్క్స్ అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంతనా
హ్మ్మ్ చేసిందంతా
ఎక్స్పెక్ట్ చేసినంత వస్తే ఎం ఇస్తావ్ మరి పార్టీ
నీకేం కావాలంటే అదే
అంతేనా మాటవి మాటవి వింటావా మరి
ఆ
మాట మీద ఉంటావా
ఆ
కచ్చితంగా
అక్క
డ్యామ్ శూర్
డామ్ షూర్
ఆ సరే చూదాం చాల్ నికి ఫుడ్ అంటె ఇష్టం
నాకా
ఉమ్
అది ఇది అని లేదు అనేది తింటా
ఎన్ని అన్నిట్లా ఎద్ నాకా ఆ నాకు ఫుడ్డా ఫుడ్అనుకుంటే బిర్యానీ అంటే ఇష్టం అంత ఇష్టం మా అంటే ఏం లేదు కనింకా తినాలే ఇంక టీ ఏంది ఇప్పునువ్ ప్రస్తుతం టీవీ తే నేనంటే ఇష్టం ష్ చాలా ఉన్నాయి ఇగ అయ్యన్షినయ్
ఇంకా ఉన్నాయి చాలనే
ఫ్యూచర్ లో ఒక ట్రిప్ ఎసుకోవాలె
తీసుకో నన్ను గూడ తీసుకుని బొ
ఆ ఏ ట్లనే నువ్వులేని ట్రిప్ ఎట్లా ఉంటాదిలే గాని ఫ్యామిలీ అందు కోకసారి ట్రిప్ ఎసుకోవాలే
ప్లాన్ చెయండి
ఇట్లా చ చీ చీ ట్రిపుల్ అయితే వేయలేం మీ లెక్క
ఉమ్
చీప్ చీప్ రిప్లై అయితే ఏయ్యలేం మీ లెక్క
ఆ ఇచ్చేనా డైరెక్ట్ర్
రిపీటెడ్ రిపిటెడ్ ట్రిప్స్ అయితే అస్స లుకేయం అన్స్వేష్ నా అంటే కొరియా నార్త్ కొరియా
ఉమ్ పెద్ద ప్లానింగే
చానా వెద్ద ప్లానింగ్ అసలు
ఆ అవును గాదు
ఆధార్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే క్లియర్ ఏసుకో తర్వాత పాస్పోర్ట్ కి ఇబ్బంది అయితది
ఆ
ఇ చిన్న మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏ ద్దాం
ఉమ్
ఏమంటావ్
అంతే అంతే
ఉమ్ నీకు ఇంట్రెస్ట్ ఉందా ఫస్ట్
దే నికి
ట్రిప్స్ ట్రిప్స్కి
ఏ ట్రిప్ కి ఫుల్ ఇంట్రెస్ట్ నాకు
ఏ హే ఫుల్ ఇంట్రస్ట్ ఆ ఐతే ఇంకేంది మ రే సరే నీకు తెలిసిన ఫేమస్ ప్లేసెస్ ఏమున్నాయి సో వెళ్ళాలనుకునే ప్లేసెస్
టెంపుల్స్ ఉన్నాయి
ఆ టెంపుల్స్ అంటే ఏ టెంపుల్స్
మ్మ్
ఏ ఏ టెంపుల్స్
అంటే ఎక్కువేం లెవ్ అనుకో
మ్మ్
ప్రజెంట్ అయితే ఆత్మాచలం
అరుణాచలం వావ్
చాలా బాగుంటుదంటా
చాలా బాగుంటదంటనా
మ్మ్
రీసెంట్గా తి తిరుపతిలో ప్లానింగ్ ఉందట
లేదే
డా డాడాడన్న ఓ మాట
అవునా
ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం మనిషో మాట అన్నాడు
డాడీ ఫ్రెండ్స్ తో ఎళ్తే నేనేం చైను నేను వెళ్ళాను కదా
మ్మ్ హ్ ఓన్లీ ఫ్రెండ్స్ వరకు వెళ్తారా ఫ్యామిలీ నాటలవ
ఏది లేదు ఫ్యామిలీ కూడా వెళ్తాం
మ్మ్ హ్ ఇప్పుడు ఫ్యామిలీ ఎప్పుడు
లాస్ట్ టైమ్ ఎళ్ళినం
ఓకే ఓకే లాస్ట్ టైం ఎల్లాం కదా
హామ్ హ్
సారే ఇక్కడకి వెళ్దాం లోటస్ టెంబల్ వేద్దామా ఈసారి
అదెక్కడుంది
లోటస్ టెంపుల్
తెలివదు నాకు
తమిళనాడు
అరుణాచలం కూడా తమిళనాడే
ఆ అరుణాచలం అట్లది ఈ రెండు చూసుకొని రావచ్చు
ఉ హామ్
కొంచెం ఎవరన్నా ఫ్రెండ్స్ ఎవలన్నా ఉంటే కొంచెం బెనిఫిట్ అయితది తెలుసినోలు
మా ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళు వాళ్ళ ఎక్కడికి రారు
మ్మ్ హ్ నాకు తెలిసినోడు ఒకడున్నాడు తమిళనాడులో
అవునా
వాడిక్కడోడు తెల్వదులే వాని గురించి
మ్మ్
ఒక్కడున్నాడు
మ్మ్ హ్
తీసుకెళ్లి వాడు తమిళ నేను తెలుగు అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం
ఆన్లైనా ఆఫ్లైనా
ఏ ఆన్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఆన్లైనా ఇష్ వర్డ్ మీనింగ్ నాకు తెలవదులే గానీ
హామ్
రండేది
ఆఫ్లైన్ అంటే బయట
ఆహా ఆన్లైన్ అంటే
ఫోన్ల
ఇట్లయితే ఆన్లైనే
మ్ హు
సరే నీకు ఏ కలర్ అంటే ఇష్టం
బ్లాక్
బ్లాకా
ఆ బ్లాక్ అండ్ వైట్
బ్లాక్ అండ్ వైట్ ఆ
మీకు
నాకా సరే నీ చెప్పు నీ ఉన్నద సరే నేను ఈ షర్ట్ వేసుకుంటె బాగుంట
ఐ థింక్ వైట్ బ్లాక్ రెండు బానే ఉంటాయి
రెండు మంచిగా ఉంటయా ఇ బ్లాక్ షర్ట్ వైట్ ప్యాంట వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట
ఏమో అట్లా కాంబినేషన్స్ తెలివదు కాని
ఆహా ఇ చూస్తా ఉంటగా కాంబినేషన్ అయితే మా అన్నయ్య కే కాంబినేషన్ బాగుంటది
ఏమో అంత పర్టికులర్ గా ఎప్పుడు అబ్జర్వ్ చేయలే నేను
చిన్ని సంవత్సరాల నుండి పర్టికులర్ అబ్సర్వ్ చేయలేదా
ఆ
ఎ నిజం చెప్పు
ఓ నిజంగా
అ అంతేన
మ్
సర్లే
హాఫస్ండే మార్నింగ్ కానీ
అ ఎంది హాబీస్
మ్
హాబీస్ హా
రగ్బి ఆడతావ్ కదా బాగా
ఓకే ఓకే రబి మోన్న స్టేట్మెంట్న్న విన్న
అవును తెలుసు
ఒక అమ్మాయి పరిచయం అయింది
ఓ
బాగుంటయి
మాట్లాడతవా ఇప్పుడు కూడా
ఇన్స్టాగ్రామ్ ఐడిలే లేదు ఇడ
అయ
ఇ అక్కడతోనే అక్కడనే క్లోజ్గామే
మ్ హు
సొండ బగున్నా కీర్తన ఆ పేరు
అవునా ఆమె దేనికి వచ్చింది
ఆ ఎన్ని
ఆమె పర్పస్ మీద వచ్చింది
ఆమె గాని రబ్బియే
ఓ అసలు ఎట్లా ఆడతారు దాన్ని
అంట ఫస్ట్ ఎగ్ ఎగ్ షెప్ టె వాళ్
హ అవును చూసిన అది
ఉహ్ ఎట్లా సేమ్ ఫుట్బాల్ కోర్టే
ఫుట్బాల్ కోర్ట్లో
ఉహ్ ఫుట్బాల్ కోటు ఫుట్బాల్ ఫుట్బాల్కి ఏం మాట్లాతారు సరిగా
హహ్
ఫుట్బాల్ కు ఫుట్బాల్ కి సిమిలర్ ఉంటాది ఇట్లా మనం ఫుట్బాల్ లో వాళ్ళని తన్నుకుండా తుంగ పోతం కదా
అవునవును
ఉండా ఫాస్ తీసుకుండా పోతాం కదా
ఉహ్
పప్పీలు ఎట్లుంటాయి అంటే చేతులతోని బాసిస్తాం చేతులతోని తన్ చేతులతో బాసేస్తాం కాళతోని తనొచ్చు అట్లా ఉంటది సే ఇట్లా గోల్ తిస్ ఇకు పోయి మనం ఆ చేయితోని పెట్టాలి గుల్లా
అవునా
ఒకల్ ప్లేస్ ఉంటది అల్లె పెట్టేశారా ఆ బాల్ పెడితే మనకొక్క పాయింట్
ఆహా
కంచావమ డిష్ గోల్ ఉంటాది ఉత్తా గోల్ పెడితే చానా ఇబ్బంది అయితాది ఇంచు అటు ఇటు అయినా సరే సరే కాలురిగ్ కాలు విరగొచ్చు చేగితలు విరగొచ్చు
వామో
కొంచెం ఉండాలి స్టఫ్ ఉండాలి గేమ్ ఆడాలంటే
స్ట్రెంట్త్ కూడా ఉండాల బానే
ఆ ఫిట్నెస్ ఉండాలి కొంచెం గట్టిగా ఉండాలి ఎవడు పడితే వాడు విన్ అనుకో తిప్పి? ఇడిదిచ్చి ఇరుగుతాయ్ ఇబ్బంది జక్లె ఇట్లా ఇంకా బాడీగాని ఉండాలి
అవునవును కాల్చత్లు ఇదంంట డుడాలి మరి
ఆ అట్లా ఈ సెలెక్షన్ నేషనల్ సెలెక్షన్స్ అని బాడీ ఉన్నని సెలెక్ట్ చేసారు మంచిగా
నూవు రిజెక్ట్ అనావా
ఆ జెక్ట్ అంటే సెలక్షన్ కమిటీ వచ్చినప్పుడు మనకు తెలవదు ఆది ఒచ్చిందిని
అయ్యో
ఆ సడన్ వచ్చింది వచ్చిన టై లో మంచిగా అన్నంది బాడీ ఉందని చర దిశిరు
ఊహు
అట్లా సెలెక్ట్ అయిపోయింది సర్లే మళ్ళీ ఫోన్ చేస్తా
ఆ ఓకే
ఓకే బాయ్